ఓ హలో వర్ష బన రమ్యా
రమ్యా ఎలా ఉన్నావ్
ఆ వర్ష బానే ఉన్నా మీరు బాన్నారా
బాన్నాను ఎంటివి
అ మ్ చెప్పాలి మీరే
బతుకమ్మ పండుగ ఎలా జరుగుతుంది
అకాయి ఉంటా
బతుకమ్మ బోనాలు ఇవి కేవలం పండుగలు కావు మన తెలంగాణ సంస్కృతి చిన్నప్పటి నుంచి మన ఊళ్ళో సందడి చ ఎం
హలో వినిపిస్తుంద
ఆ బతుకమ్మా బోనాలు కేవలం పండుగలు కావు మన తెలంగాణ సంస్కృతి అహ్హ్ సందడి చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందో
అవును ఆద్ తంగేడు పూలు గునుగ పూలు వాసన చూస్తుంటేనే ఏదో తెలియని స ప్రశాంతత అసలు బతుకమ్మను తొమ్మిది రోజులు ఎలా జరుపుకుంటారో కొంచెం వివరంగా చెప్తారా
తప్పకుం మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై మధ్యలో అటుకుల బతుకమ్మ ముద్దప్పపుబత్కమా టు రకరకాల నైవేద్యాలతో చివరి రోజు సద్దుల బతుకమ్మతో ఘనంగా ముగుస్తుంది అమ్మాయిలందరం రంగురంగుల చీరలు కట్టుకొని బతుకమ్మ చుట్టు తిరుగుతూ ఆడ పాటలు ఆ అనుభూతే వేరు
అవును బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాాలో పాట వింటుంటేనే అ కళ్ళకు డాన్స్ చేయాలనిపిస్తుంది అసలు బతుకమ్మ అనే పేరు ఎలా వచ్చింది ఉ వినిపిస్తుందా
బతుకమ్మ అంటే బతుకునిచ్చే తల్లి అని అర్థం ప్రకృతితో నీటితో మనుషి వాళకి ఉన్న అనుబంధాన్ని ఇది తెలియజేస్తుంది అందుకే పూలను చెరువులో నిమజ్జనం చేస్తాం ఇది స్త్రీల ఆత్మవిశ్వాసానికి ప్రతీక అ
గ్రేట్ మరి బోనాల పండుగ సంగతి ఏంటి అది ఆషాఢ మాసంలోనే ఎందుకు చే చేస్తారు
బోనాలు తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన పండుగ ఆషడమాసంలో జబ్బులు కాకుండ మహంకాళి అమ్మవార్కి మొక్కుకుంటాం బోనం మన్ టే భోచనం అని అర్థం కొత్త కుండల వండిన అన్నం బెల్లం పెరుగు కలిపి అమ్మవారికి నైవేద్యంగ ఇస్తాం మహిళలు ఆ కుండలను తలపై పెట్టుకొని డప్పుల్ల చప్పుల్ల మధ్య వస్తుంటే చూడాలి
ఔను పోతరాజుల విన్యాసాలు చాలా పవర్ఫుల్ ఉంటాయి నగరంలో ఐతే లాల్ దర్వాజా బల్కంపేట ఎల్లమ్మా ఆలయాల వద్ ట సందడి మామూల్గా ఉండదు
అండ్ స్త్రీలకు సంబంధించిన పండుగ ఇది శక్తిని ఆరాధిస్తాం
బతుకమ్మ బోనాలే కాకుండా సమ్మక్క సా సారలమ్మ జాతర గురించి విన్నావా అది ఆసియాలోనే అతిపెద్దద్ గిరిజన జాతర అని చెబుతారు నిజమేనా
ఔనుడమ్యా మేడారం సమ్మక్కసారాలమ్మ జాతర ములుగు జిల్లాలో జరుగుతున్నాయ్. రెండు సంవస్సరాలకు ఒకసారి కోట్లాది మంది భక్తులు వస్తారు, అమ్మవార్లకు బెల్ నైవేద్యంగా సమర్పిస్తారు, తెలంగాణ గిరిజన సంస్కృతికి అదొక్ ఒక్క నిదర్శనం.
వావ్ తెలంగాణలో ఇన్ని విశేషాలు ఉన్నాయా? మన దసరా కూడా చాలా స్పెషల్ కదా
దస్రాను తెలంగాణలో పెద్ద పండుగ అని పిలుస్తారు, దస్రానాడు జామి మీ ఆకుల్ను పూజించి ఒక్కొక్కరికి ఇచ్చుకోవడం మన సాంప్రదాయం. ఆ రోజు పాల పిట్టను చేరడం చాలా శుభప్రదం.
ఔను ఊరి బయట ఉన్న జమ్మి చెట్టు వద్దకు అందరూ కలిసి వెళ్ళడం, ఆ తర్వాత్ త కొత్త బట్టలు వేస్కోడం, వంటకాలు చేస్కోవడం ఇంకాత్ ఇంక చెప్పుకుంటే తెలంగాణ పండుగలో
భిన్నత్వం గన్పిస్తుంది. సంక్రాంతి యుగాది, శ్రీరామ నవమి, ఎంత వైభవంగా జరుగు తాయో రంజాన్ పీర్ల పండుగ కూడా అంతె భక్తితో సామర్థ్యంతో జర్పుకుంటాం.
నిజంగా తెలంగాణ సంస్కృతి పండుగలు మట్టి వాసనను ఆత్మయ్ ఆత్మీయతను గుర్తు చేస్తాయి.
ఔను రమ్య పండుగ అంటె కేవలం చదువు కాదు, మన సాంప్రదాయాలను ప్రకృతిని గౌరవించడం, అందుకే తెలంగాణ ప్రజలు తమ పండుగులను అంత పట్టుదలగ జర్పుకుంటారు.
ఈసారి సద్దుల బతుకమ్మకీ నేనూ కూడా మా అత్తగారి ఇంటి నుండి వస్తాను, కలిసి ఆడుదాం.
ఖచ్చితంగా బతుకమ్మాడీ పాటల్ పాడీ ఆ సంతోశాన్ని పంచుకుందాం సరేనా.
ఆ సరే
ఇంక మరి ఈ బతుకమ్మకీ బట్టలేమైన కొన్నావా?
కొనలేదు మనం కలిసినప్పుడు ఇద్దరం కల్సి కొందాం, బతుకమ్మా బతుకమ్మ ఒక పాట పాడొచ్చు కదా.
దా నాకు రాధే నువ్వే పాడు.
బతుకమ్మ ఆట పాటలతోనే సంభాషణ. ఉంటుంది కదా.
ఒక్క పాట పాడు
అయి బాబోయ్ నాకు రాదు గనీ, దేని గురించి ఆయన అడుగు గదా
ఏదో ఉంటది కదా బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలొ
అదేదో నువ్వే బా
బంగారు బతుకమ్మ ఉయ్యాలొ.
వావ్ బాగ పాడుతున్నావ్ కంటిన్యూ కంటిన్యూ.
నాకంతే వచ్చు ఇంకా కొంచెం నువ్ పాడు.
నాకు అసల్కే రాదు, అవును గాని ఈసారి బతుకమ్మ పండక్కి మీ ఊర్లోనే ఉంటున్నావా? అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఒస్తున్నావా?
ఉమ్ ఒస్తం మా అమ్మమ్మ గారి ఇంటికి, మా ఊర్లో ఏ అంతగా ఏం జరుపుకోరు.
హ్మ్ అరే పౌచ్ ఎక్కడ ఉందిరా కలిసి డ్రెస్సులు కొనుక్కుందాం డ్యాన్స్ చేద్దం పాటలు పాడుదాం
సరేగాని మీ మీ అంటారు మరి ఆడుకొనిస్తార నిన్ను
చాలా బాగా ఆడుకొనిస్తారు అసలు ఏమనడు మా ఆయన చాలా మంచివారు
నీకు మంచి భర్త దొరికాడే చాలా అదృష్టవంతురాలివి నువ్వు
ఎందుకు మీ ఆయనా ఏమన్నా అంటార మీరు అలా అందరు అందరిలో డ్యాన్స్ చేస్తుంటే పాటలు పాడుతుంటే
లేదు ఏమనరు లేండి గానీ కే ఏమంటారో అత్తమ్మ ఏమంటుందో అని భయం ఉంటుందిగా
అదైతే ఉంటుంది నిజమే కాని అది మన సాంప్రదాయం కదా
బతుకమ్మలో
పసుపు కుంకుమలని దేవతగా పూజిస్తారు అది మంగళసూత్రానికి పెట్టుకుంటే చాలా మంచిది అంట తెలుసు
అవునా అండీ ఈ సారి ఇద్దరం పెట్టుకుందం పిల్లగాళ్ళు దడ బుడా
సరే సరే పెట్టుకుందాం గానీ ఇంక మరి పూలు ఏమైనా దొరుకు తాయా ఈ పండగకి
ఉమ్ ఇంకా లేదు అక్కడికి వచ్చాక మా అమ్మమ్మ గారి ఇంటికి వచ్చాక ఇద్దరం కలిసి వెళ్ళ ళ్ళి పూలు తెచ్చుకొని బతుకమ్మని పేర్చి
ఇక్కడెక్కడ ఉన్నాయి పూలు అసలు ఈ మధ్యలో పూలే దొరకడం లేదు పూలు దొరకడం అంటే, వింతగా ఉంది.
జెప్పా. అవును అప్పటి కాలంలో ఎక్కడంటే అక్కడే ఉండేటివి. ఇప్ ఈ మధ్య అసలు ఎక్కడ గుడా, కనిపిస్తలేదు.
అవును. అన్ని చెట్లలను నరికేస్తున్నారు, గడ్డి మందు గొడుతున్నారు, ఇంకెక్కడ ఉంటాయి చెప్పు.
ఇంకా తరత్. తరతరాలుగా వచ్చే పిల్లలకి అయితే అసలు దీని గురించి తెలీదు కావచ్చు
అవును అప్పటికి ఇగ రెడీమేడ్వి ఏమైనా పెడతారో, లేక్పోతే ప్లాస్టిక్వి బెట్టి పేస్తారేమో. చూడాలి ముందు, ముందు ఎలా ఉంటుందో.
ఇప్పటికి రెడీమేడ్ ఆల్రెడీ ఉన్నాయి గదా.
నాక్ తెలిదు మరీ. ఇప్పటికైతే ఊర్లో దొరుకుతున్నాయి.
మేము.
సరే ఈసారైనా మంచిగా కలిసి మంచిగా జరుపుకుందాం, పండుగ వచ్చాక, కాల్ జేయడం మర్చిపోకు సరేనా.
ఆ ఓక్కే ఓక్కే చేస్తాను.
ఇంకా అందరిని అడిగా అని చెప్ ప్పు.
ఆ ఓకే
ఇంకా ఈ పండకేమైన పిండి వంటకాలు చేస్తార
పిండి వంటకాలు అంటే ఏం చెయము కానీ సద్దుల బతుకమ్మ రోజు అట్లు సారీ అట్ల బతుకమ్మ రోజు అట్లు చేసి
ఇ
చెరువు దగ్గర వెళ్ళి తింటాం అట్లు ఇంకా ఆ అట్లల్లో కొంచెం చక్కెర వేసి ఒకే ఒకే
ఒకే మరి ఉంట బాయ్
బాయ్